వినిపిస్తుంద
హలో
వినిపిస్తుంద అక్క
వినిపిస్తుంది కొంచెం లోగా ఉంది గాని పర్వాలేదు క్లియర్ గానే ఉంది. ఆ ఆ అంటే ఏం చేశారు ఈ రోజు సండే
అయి ఆ వెళ్ళేసి వచ్చం అక్క షాప్ పింకీ ఫెస్టి ఉగాది ఫెస్టివల్ ఉంది కదా ఆ ఆ అయిపోయింది అక్క
ఆ
నేను ఒక శారీ తీసుకున్నాను కాటన్ శారీ
హ
ఆ ఇప్పుడు ఎండాకాలం కదా కట్టుకోవడానికి వే అగా ఉంటుందనేసి
బాగుంటది అవును
అవును ఇంకా మా ఆయనకి కాటన్ వి షర్ట్స్ ఇంకా ఫార్మల్ పైన్స్ అలా తీసుకున్నాను అ
తిల్లాలకి ఓకే
పిల్లలు పిల్లలకి హాఫ్ శారీ కుట్టించాన అక్క పాపకి
ఆ
ఆ బాబు బాబుక్ కి షేర్వాని తీసుకున్నాను
ఆ
అ
ఫంక్షన్స్ కవి అన్న ఫంక్షన్ షన్ డ్రెసెస్ ఉన్నాయ నేను
ఆ అవునక్క
పెరుమ
ఆ చాలా రోజుల నుంచి అడుగుత కుట్టడి పాపా హాఫ సార కుట్టి అనే
ఆ
అందుకోసం ఇంకా సర్లే కొట్టిస్తా అని మంచిది పట్టు చీర తీసుకున్నాను నాన్ తనే స్టిచ్
ఆ అంటే క్లాత్ తీసుకుని కుట్టిస్త సరాద
ఆ అవునక్క శారీ తీసుకున్నాను ఇంకా మనకి శారీలో బ్లౌజ్ వస్తుంది కదా
అవునవును
బ్లౌజు అమ్మా పాపకి బ్లౌజు కుట్టేసి మిగతా శారీ మొత్తము లంగ కుట్టిచ్చేసా
లంగ కు చేయొచ్చు మళ్ళీ వాణి వేరే తీసుకోవాలి
ఆ వునక్క ఊని మరి వేరే తీసుకున్నా
ంగ్ చూసుకుని ఓని తీసుకోవాలి
అవును అ జనా కాష్ట్ చి నా అక్క బయట అంత క్లాస్
ఆ బాగానే ఉన్నాయి
అమ్
ఏదైనా అయితే కొంచెం అప్పుడు తగ్గుతాయేమో గానీ ఇప్పుడు ఏమి లేవు కదా సంక్రాంతి న్యూ ఇయర్ అవన్నీ అయిపోయినాయి ఆఫర్స్ అయినా
ఉమ్ అన్నీ అయిపోయినాయక మనకి ఎక్కువ సంక్రాంతికి దసరాకి దీపావళికి వచ్చేది ఆఫర్సు
ఉంటాయి అప్పుడు అప్పుడే ఉంటాయి సో ఇప్పుడు ఉగాది కది ఏమంత పెటురు జనరల్గా ఆఫర్స్ అయ పెట్టర్ ఉగాదికి ఆ ఉగాది పండుగ మీరు బాగా చేసుకుంటారా
ఆ చేస్తాం అక్క
ఏం చేస్తారు ఉగాది పచ్చడి చేస్తారా
ఆ న్యూ ఇయర్ లాగా కదా ఈ సంవత్సరానికి ఒకసారి వస్తుంది అనేసి ఇంకా హౌస్ మొత్తం మొత్తం క్లీన్ చేసేది లేదంటే పెయింటింగ్ అన్నా వేపిచేది సున్నం పోపిచ్చేది ఇంకా ఇదే పని ఉంటుంది వన్ మంత్ నుండి
అవునవును ఆహా
ఉమ్ మొత్తం ఇంక అంతా క్లీన్ చేసేయాలి సామాన్లు బెడ్షీట్స్ అన్ని క్లీన్ చేసేయాల్సిందే
ఆ ఉ ఉగాది రోజున ఉగాది పచ్చడి చేస్తారా ఉగాది పచ్చడి చేస్తారు కదా
ఆ చేస్తాం అక్క
హమ్
అదే షెడ్ మామిడికాయ వేపపూత బెల్లం ఇంకా ఇవి చింతకాయలు సాల్ట్
ఆ
య ఇవన్నీ యాడ్ చేస్తామట్
కారంకి ఏంటి ఏస్తారు
ఇదే కారం పొడి వేసేస్
ఆ ఆహా కారం పొడి వె తరా
ఉ షెడ్ రుచిల్లాగా ఆ పచ్చిమిర్చి కూడా వేసేయచ్చు ఇంకా కారం పొడి లైట్గా వేస చేస్
అ ఆ మేము అ ఈ కాకండా ఇంకా అంద్రూ వేర్ ఆ ఇది కేన్ అంటారు కదా కేన్ షుగర్ ఏంటంటారు దాన్ని
ఏరాక
పదిమంది అండి ఉ ఉ ఆ ఒకటి ఏంటంటే శనగపప్పు ఈఫన్ శనగపప్పు ఒకటి వేస్తారు తర్వాత చెరుకు చెరుకు చెరుకు ముక్ గడ ముక్కలు వేస్తాం
ఆ అవును
చచ్చిన మొక్కల్లా కట్ చేసది
ఆ
ఈ రెండు కూడా వేస్తాం అరటి పండు ఒకటి వేస్తాం ఉ అంతే ఒకో ఒక ప్రాంతంలో ఒక్కొ క్లాక్ కొంచెం అటు ఇటి మొత్తానికి ఆ షర్ ఉంటారు కదా రోజులు కలిపి ఆ మమ్మీ కి అనుకుటి
ఆ చేదు చేదు కోసము అవును వేప పూత వేస్తాం చేదు కోసం
అ
ఇంకా ఓలిగలు పూర్ణ కుడాలు
ఉమ్
ఆ చిత్రానా పూర్ణ కూడా అలక్క
అంటే ఆ ఎలా చేస్తారు అంటే పూర్ణం బూర్లు అంటాం మేము అదైనా
ఆ సేమ్ అవే సేమ్ అవే కానీ మీరు బూరెలు అంటే రౌండ్ గా వేస్తారు మేము కజ్జికాయలు ఉంటాయి కదా ఆ సో ఆ కజ్జికయల్లోకి ఆ పొడి బదులు ఈ పూర్ణం పెట్టేస్తాం
బీపిండి తో చేస్తారా అది కజ్జికాయలు
ఆ లేదు అక్క బియ్యం పిడితో కాదు గోధం పిండి లేదా మైదా పిండి
ఆ అంటే మామలు నూనెలో ఏపడమే కదా
వేపడమే
ఆ ఆ ఊహు
ఒక్కసారి సూజీ రవ్వ తీసుకుంటారు ఎందుకంటే అవి కొంచెం ఎక్కువ రోజులు ఉంటుది బా మంచిగాంటుంది ద నెసి తింటానికి
జ రవ్వలు కొబ్బరి ఎండు కొబ్బరి తర్వాత ఏమో ఇది ఎ ఎప్పుడు వన్నీ ఎం వేసుకునేస్తారు ఊ
ఆహ్ యాలకల్ పొడి
యలకల పొడి
ఓ
నాకు జీడిపప్పు పొ అయిపో ఆహ్ ఆయన్ని పొడి చేసేస్తారు అది ఎస్తేరు మీరు చిత్రాన్నం అంటారు కదా మేము పులిహోర అంటాం అదే కదా
ఆహ్ అవునక్క సేమ్ ఊ కానీ చిత్రాన్నంలో కిలమనే ఇస్తాము పులిహోరలోకి చింతపండెస్తారు కదా మీరు
అయితే మీరు కూడా పులిహోర అంటార అయితేను
అవునక్క చి పులిహోరలకి కంపల్సరీ చింతపండెస్తాం కదా ఊ చిత్రాన్నంలో కంటే లేమనే వేస్తాం ఊ
మేము మామూలుగా అదే నిమ్మకాయ పులిహర అంటాము.
ఆహ్ అవునవును
అదే ఆ లెమన్ రైస్ అలాగా ఆ చిత్రాన్నం అన్నది నేను విన్నాను కానీ దేన్ని అంటార అన్నది నాకు
అదే లేమన్ రైస్నే చి ఉట్టన్నం అంటాం ఊ ఇంకా అంటే ఈ ఫెస్ వాళ్ళకి దేవుని మూల బట్ట ట్లు పెట్టేస్తాం అక్క పెద్దలకి
ఆ అదే ముందు రోజు నైవేద్య ధ్యం అది పెడతారు కదా మీరు పెడతారా అది అమ్మవారికి
ఆ పెడతం అక్క
ఈ నైవేద్యం పెడి డతారు ఆ ఉ ఆ పెట్టి అదే ఆ బట్టలు పెడతారంటా కదా ఆ రోజు పెడతారా ముందు రోజు అమావాస్య రోజున పెడతారా ఉగాది రోజున పెడతారా
మామూలుగా అయితే అంటే దీంట్లో కూడా నాందార్లు మూడళ్ళు అని ఉంటది కదా సో అట్లా ఇలా మోడోళ్ళ అయితే ఈన ఫెస్టివల్ రోజే పెట్టేస్తారు నాందార్లు అయితే అమావాస్య రోజు పేట్
ఆహా ఆ ఆ ఓకే ఓకే అలా అలా తేడా ఉంటాయి అన్నమాట
ఉన్నాయి వీరు
ఊ ఊ
ఊహ్
అబ్బా
మేరెట్ల చేస్తారూ ఆ కా
మా ఏరియాలో కూడా అంతే అంటే మేము ఎక్కువ కొత్త అమావస్యకి నైవేద్యం అది పెడతాం ఆ రోజు నైవేద్యం పెట్టి అక్కడ అదే ఆహ్ పొయ్యే మూలని అలాగే గోడ మీద ది పెడుతామాం గద పసుపుతో రాసి అక్కడ బొట్లయి అక్కడే అమ్మవారి లాగా తలుచుకుని ఆ ఆవిడకి ఈ ఇవన్నీ చేసి పెడతాం ఇది ఊ ఏంటంటారు పిండి వంటల అయి చేసి గారెలు బూరెలను ఆ ఇవన్నీ అన్ని రెండు మూడు రకాలు చేసి
ఓహో ఒక ఐదు రకాలర్లా వేసేసి ఆ ఇస్తర ఆకులలో పెట్టి
ఆకులు వేసి పెడతాం అక్కడ వేసి సమర్పిస్తాం అది ఆ ముందు రోజు మొత్తం అవసరం తర్వాత రోజుని ఆ రోజుని మీరు అన్నట్టు నెక్స్ట్ డే కూడా కొంతమంది అలా కూడా చేస్తారు కొంతమంది ముందు రోజు కొత్త అమావాస్యను ఆ రోజు పెట్టేస్తారు అలా ఎన్నా ఇలా ఆ అదే ఇంట్లో కూడా పరమాన్నం పులిహార ఆహ్ గారే అవి చేసుకు మ్మ్ ఇంట్లో ట్లో అమ్మవర్కి అదే ఇంట్లో ముందు ప్రసాదం పెట్టేసేసి పూజ చేసుకుని
మనం తినేసాం అంతే
అంతే
మ్మ్ మ్మ్
అవును తినడానికి అంతే
అవును
మ్మ్ నెక్స్ట్ ఆ పొద్దున్నే నుంచి అసలు బిజి ఎ ఖాళీ ఉండదు ఉండదు ఆడవాళ్ళకే పనులనీను తర్వాత శ్రీరామ్ తోమీ తొమ్మి రోజు తొమ్మిదో రోజు వస్తుది కథ శ్రీరామనవమి
ఆ అవునక్క అంతే ఇంకా ఆ వన్ వీక్ ఉంటది
ఆ అమ్మవారికి పానకం చెస్ స్తారా మీరు
మ్మ్ చేస్తాం అక్క పాన కం
చాలా రెండు కాంబినేషన్ తింటారా ఆ గుళ్ళు అయితే ఇంతలా చేస్తే డ్రమ్ములతో చేసేసి అక్కడికి వచ్చిన వా అందరికి ప్రతి ఒక్కలకి పేడ్
అవును మ్మ్ శ్రీరామ నవమి రోజు పానకం బాగా ప్రసాదంగా ఇ ఇచ్చేస్తారు మ్మ్ ఇగ నైట్ అంతా భజనలు
ఆ ఆ బావుటుది
ఎ
అ
ఇంకా మార్నింగ్ అయితే సీతారాముల కళ్యాణం ఉంటుంది గాబట్టి హ్మ్ అప్పుడు కొంచెం ఫాస్టింగ్ ఉండి కళ్యాణం అంతా ఏపు చేసుకున్న తర్వాత భోజనాలు పెట్టిస్తారు
హ్మ్
హ్మ్ మా సైడ్ హ్మ్ గుళ్ళోనే పెట్టిస్తారు అక్క మొత్తం హ్మ్ ఊరు మొత్తం హ్మ్ మన సేమ్ మనా మనకి ఎలా అయితే పెళ్ళిళ్ళ చేసారో అట్లనే చేసేస్తారు బాగా స్వాములకు కూడా
అవును చాలా బాగా చేస్తా
అవునక్క బావుంటుంది ఇంకా మనం దంపతులము కూడా కూర్చొని పాల్గొనవచ్చు అది అందులో
అవునవును
భార్య భర్తా
ఆ ఆ ముట్టవచ్చు వాళ్ళ ముందు నుంచి పేర్లు ఇచ్చి అక్కడ వాళ్ళ పంతుల్లు వాళ్ళు అయన్నీ చేస్తారు వాళ్ళ చేత కూడా అన్ని చేయిస్తారు కదా పూజల్లో అదేమో హ్మ్ మ్మ్
ఈ ఇప్పుడు ఇంకా ఆ మనం కూర్చుని అట్లా పూజలు చేయాలనిని మనతో కూడా డబ్బులు కట్టించుకుంటారు
ఆ
ఫ్రీగా లేదు హ్మ్ రండమ్మ కూర్చోని చెయ్యండి పుణ్యం వస్తాది అని ఏం లేదు
ఉండాలి కదా వాళ్ళకి బెనిఫిట్ లేకుండా వాళ్ళు ఎలా చేస్తారు కమర్షియలైజ్ అయిపోయింది ప్రతి చోట
అవునక్క
ఏ ధ్యాన లేం లేవు అట్ల ఏ పాపం ఏదో భక్తి కొద్దీ వెళ్దాం కానీ వాళ్ళు అక్కడ మనం ఎంత ఏసేమో అవును దేశం ఆ దక్షిణ దేశం అది దాన్ని బట్టి ఆ పెద్ద గుడుల్లో కూడా నలాగే వాళ్ళే ఏ ఏంటంటే అడిగేస్తున్నారు కూడా వాు కొంతమంది బంధువులు అయితే ఆ చూపించేస్తారు అడిసారు వేమంట వాళ్ళు ఇ ఇరవై రూపాయ యాభై ర అన్న అలా ఆ నోట్ కనిపించాలి ఊ మల్ల వ
సరే అక్క అతే
ఆ
ఆ ఓకేక్క
ఇంకేంటి హలోలో